ఏం చేస్తున్నారు ఓ
ఏం చేయలేదు ఎండుమిరపకాయ్
వావ్ సూపర్ కాంబినేషన్ మీరు
పొటాటో బావుంటది పులిహోర లో అవునా మీ పిజీలో ఏమేం చేస్తారు?
హ్మ్ పోదాం ఇది బావుందా
మమ్మల్ని రానిచ్చుకుంటారా ఎంత, అవునా నేను
ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే అంటే
అవునా మంత్ కి ఫోర్ పాయింట్ ఫైవా హ్మ్
వాషింగ్ మిషను
హ్మ్ ఇంకా అయితే రేపే జాయినవుతా
ఏంది అది తినం మండే
ఏమంటావు నీ బక్ అక్క ఎవరో పిలుస్తున్నట్టున్నారు. ఇదప్పు తింటాను బట్ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు మ వాంటన్నారుూటన్న వాళ తింటడి ఎన్న తిినమంట ఏంటి నీ పక్కన డైలాసర్ బావున్నారా న్ చాలా డ్యాన్సర్ డ్యాన్సర్ డైలాగ్ లే మాకుందా అండి నాకు హోటల్ లేదండి ఎంతండి
పోయి
హెలో ఏంటి ఆ బాగినిపిస్తుంది అబ్బో అస్లు ఆ ఆ అడుగుతా వచ్చి మీ క్లాస్ కొస్తున్నా త మీ క చాలా కాప ఎంత కాలు పులిహోర కలపడంలో కూడా టాపర్స్ ఉంటారా నువ్వందులో టాపరా నువ్ గూడా అందులో టాపరేనా పులిహోర కలపడంలో మరదె తిన్నావా
ఎస్
రా అఓకే ఏం సైలెంట్ గా ఉన్నోళ్ళు కొ తినేసి కాల్ చేసిండొచ్చు కదా
ఇట్లనే చేస్తేనే బాగుంటుంది ఇంక ఇప్పుడే కదా ఖాళీ నెక్స్ట్ పీరియడ్ నుంచి మళ్ళీ ఖాళీ ఉండదు అందుకని చేస
ఓకే మీ ఊరే ఏది మేమా వెళ్ళాల అనుకోవట్లేదు
మ్మ్
కాలేజ్ లో అటెండెన్స్ కొంచెం తక్కువగా ఉంది హెల్త్ సరిగ్గా లేక మ్మ్ అటెండెన్స్ కాలేజ్కి రాలేదు ఎ అటెండెన్స్ కోసమనే ఇంకా రావాలి
మ్మ్
మీరెప్పుడు వెళ్తారు అద్ది చందమామ దగ్గరకి వెళ్ళింది ఎప్పుడు ఏ లేదండి మా బామ్మ ఇరు కూడా ఎగ్జామ్స్ లే చ అ ఉ అవునా అ మళ్ళీ ఎప్పుడు వస్తా వ్ ఏంటి అదేప్పుడు న మన ఈజీ గడిచిపోతది తర్స్ డే వస్తాం నాకు జలుబు వచ్చింది
సెకండ్ సాటర్డే సండే మ
ఎందుకంటే మీరు నా పక్కనే ఉన్నారు కాబట్టి టెన్ పక్క రూమ్లో నేను పిజీలోనే ఉంటాను వెళ్ళాలనుకోవట్లేదు నువ్వు నేను వెళ్ళట్లేదు వెళ్ళాలని లేదు వాటరు రేపు మా సేల్లి బర్త్డే అవు వెళ్ళట్లేద లేదు చెప్ప కదా అటెండెన్స్ లేదు మనము
ఈవినింగ్ అన్నా వెళ్ళేసి మార్నింగ్ కరెక్ట్ రావచ్చు కదా
మా సెల్లి అసలు ఇంటి తీసుకురాలేదు కాస్టింగ్ ముట్నర ఏంటడి ఆస్తి ఆ మీ ఫెండ్సా మీ కాలేజ్ టైమింగ్స్ ఏంది
మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవెనింగ్ ఫోర్ థర్టీ
మీకు నైన్ టు ఫైవ్ తెలిస్తే మంచిది నేను చూస్తాను అండి ఎప్పుడైనా లేదంటే మాకే బెటర్ ఇ టైమింగ్స్
మా ఫెస్టివల్స్ ఉగాదికి ఏం చేస్తా రు ఇంటికాడ నాన్ వెజ్ ఆ రోజు తినచ్చా అబ్బో మేము ఎప్పుడు ఉగాదికి చేసుకోలేదు ఏ గుడి ఏ గుడికి వెళ్తారు
స్వామి
అవునవును అ ఆ రోజు మీరు పిలిచారు నేను రాలే కోయాను మీరు ఒకసారి మా ఇంటికి వస్త ఆ తర్వాత నన్ను పంపిస్తా స్తారు సేమ్ సిచ్యువేషన్ మీరు రాకుండా నన్ను రమ్మంటే అస్సలు పంపిదు
ఇంతవరకు ఎవరు ఇంటికి పంపిలా
సేమ్ నన్ను షాప్ కూడా పంపారు మా ఇంట్లో షాప్కి కూడా పంపించారు ఇ ప్ర స నతే ఎ నన్ను ఫ్రెండ్ అన్నావా నన్ను ఫ్రెండ్ అన్నావా న ఫ్రెండ్స్ వేరే కదా నన్నెలా ఫ్రెండ్ అన్నావు
నాకు ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్ ఆ
నాకెవరు ఫ్రెండ్స్ ఉన్నారంటావ్ ఇప్పుడు నన్ను ఫ్రెండ్ అన్నావనీ షాక్ అయ్యాం న ఏమ పోవలే కు
మీకు వేరే ఉన్నారు కదా ఫ్రెండ్సు
నాకిద్దరుండేవాళ్ళు కానీ వాళ్ళిద్దరికి నేను కాదని నిన్ననే తెలిసింది అ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికి ఫ్రెండ్స్ లేరని నిన్న అన్నారు అందుకనే నిన్ననే తెలిసింది వాళ్ళకి నేను ఫ్రెండ్ని కాదు కదా నాకు వాళ్ళ ఫ్రెండ్ కాదని
క్కరేమో నాకు ఫ్రెండ్ లేరు అందుకే చెప్తాను ఇంకొకళ్ళు కూడా నాకు ఫ్రెండ్ లేరు కాబట్టి నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరికే చెప్తాను. ఇంకెందుకు నాకు ఫ్రెండ్స్ లేరు అన్నవ్ నాకు ఫ్రెండ్స్ లేరు అందుకే మా అమ్మతో షేర్ చేసుకుంటాను అన్నారు సో నె చాలా హట్ అయ్యాను అట్లా కాదు మళ్ళీ ఎందుకులే అని
బెస్టి వేరు ఉంటారు కదా అట్లా షేర్ చేసుకోవడానికి ప్రతి ప్రతి ఒక్క విషయము ఒక ఫ్రెండ్ ఉంటారు కదా లైఫ్ లో